హాయండి బావున్నారా
అవును వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది బావున్నా ను మీరు బావున్నరా
ఆహ్ బాగున్నానండి ఏం చేస్తున్నరండి.
లేదండి ఇప్పుడే వర్క్ అయిపోయింది ఇలా కూర్చున్నాం మీరు.
ఇంకా వర్క్ ఏం స్టార్ట్ చేయలేదండి ఇందక ఇప్పుడే ఫ్రెష్ అయి ఇట్లా కూర్చున్నాను.
అవును.
తిన్నారా అండి.
ఆహ్ ఆఫ్టర్నూన్ తిన్నాం.
అదే ఏంటిదండి ఇవాల స్పెషల్.
బెండకాయ అండి. మాది అని మళ్ళీ ఫ్రూట్స్ ఇంట్లో కొన్ని ఫ్రూట్స్ ఉంటే అట్లాని నార్మల్గా చిన్న సలాడ్ లాగా చేసాను ఫ్రూట్స్ సలాడ్.
ఎలా చేస్తారండి. మీరు ఫ్రూట్స్ సలాడ్.
అదేంటి నార్మల్గా వితు సారీ ఏ ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయో. మన ఆప్షన్స్ అవి మన దగ్గర ఆహ్ నేనైతే నేనైతే వాటర్ మిల్లను నేనైతే. అయితే వాటర్ మిలన్, వాటర్ మిలన్, గ్రేప్స్ ఇంకా బనానా, పోమోగ్రానేట్. ఆహ్ ఇంకా మాస్క్ మిలన్.
ఉమ్
రా ఇంకా ఇంకోకరు. కాయి ఆహ్ అంత ఐడియా లేదు షి ఇస్ డు డేర్. దేశీయను. ఏసి వేసి. అంటే మా చిన్న. చిన్నగాగాదు చేసుకోవాల్సింది చిన్న పీసెస్ చేస్తేనే ఈజీగా ఉంటుంది అది తినేటప్పుడు బాగుంటుంది. అది అరేసుకొని వేన్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇగ మిల్క్ మన ఇష్టం ఇంకా వేడి చేసి కొంచెం గోరవెచ్చగా అయినాంక మనకు క్వాంటిటీని బట్టి తీసుకోవాలా ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తది కదా నార్మల్గా. ఉమ్ హలో
ఆహ్ చెప్పండి వింటున్నానండి.
ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఏనున్నాయో క్వాంటిటీని బట్టి మిల్క్ వేసుకోవాలి ఇంకా కస్టర్డ్ పౌడర్ తెలుసా మీకు.
వెళ్ళుకెసుకుంటారా. ఆ చెప్పండి వింటున్నా
కస్టర్డ్ పౌడర్ తెలుసా మీకు
కస్టర్డ్ పౌడరా ఐడియా ఉంది అండి.
కష్టర్డ్ పౌడరు ఒక టూ స్పూన్స్ తీసుకొని పచ్చిమిల్క్ యాడ్ చేసి కొంచెం. ఉండలు కట్టకుండా ఫస్ట్ కలుపుకోవాలి. చిన్న బౌలులో కస్టర్డ్ పౌడర్ తీసుకొని అది ఉండలు కట్టకుండా కలిపినాక ఈ మిల్క్ వేసిన ఫ్రూట్స్ సలాడ్ ఉంది కదా. ఇది స్టవ్. మీద సిమ్ లో పెట్టి. ట్టి కస్టర్డ్ పౌడర్ దాంట్లో వేసి కొంచెం అందు అందుకు మిక్స్ అయ్యేదక సిమ్ లో పెట్టి హీట్ చేయాలి. హిట్ జేసీనాంక. షుగర్ అనేది మన ఇష్టం స్వీట్ ఎక్కువ తింటే నచ్చినట్టు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్లు తక్కు. ఎక్కువ వేసుకోవచ్చు అట్లా ఇగ మన ఇష్టమైనవి అవి వేసి కొంచెం ఒక బాయ్ అంతా బాయ్ కావాల్సిన అవసరం లేదు. షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఉంచుతే సరిపోతది.
స్టవ్ మీద.
ఆహ్ స్టవ్ మీద షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఉంచేసి ఆహ్ అది మిల్క్ మేడ్ ఉంటుంది తెలుసా క్రీమీ. ట ఆహ్ మొత్తం మీకు ఇంకా కొంచ్ స్ట్రక్చర్ అదేండి. దాని టస్సర్ అనేది. బాగా చిక్కగా కావాలి అనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అలానే కొంచెం కూల్ అయినంక ఫ్రిడ్జ్ లో పెట్టి చల్ల చల్లగా తినచ్చు. ఇగా ఆది మన ఇష్టం. చల్లగా కావాల ఎలా తినాలి చల్లగా తింటే బాగుంటుంది.
అవునా
చాలా వరకు చాలా మంది చల్లగానే తింటారూ. నేను చల్లటి తినను కాబట్టి నేను నార్మల్ గా చేసినాక చల్లగా అయినా కొంచెం చల్లగా అయ్యాక తినేస్తా
ఆవునా
మీకు కావాలి. అనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టి తీసినంక చియా సీడ్స్ గానీ లేకుంటే సబ్ సబ్జగింజలు ఉంటాయి తెలుసా మీకు వాటర్ లో నానబెట్టి వేసుకుంటారు. అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇగ అది ఆప్షనల్ మనది
ఆహా
బాగుంటాయి. అది కూడా ఏస్తే తెలుస్తా
అవును
నాకు గూడ మొన్న నువ్వు బయట మా హస్బెండ్ తీసుకొచ్చాడు. చిన్న గ్లాస్ తీసుకున్నాడు. ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట. అది మరి దారుణం అనిపించింది.
నిజంగా మీరు ఒక ఫిఫ్టీ జి రూపిస్ గట్టిగా చే స్పెండ్ చేస్తే ఒక హండ్రెడ్ రూపీస్ స్పెండ్ చేస్తే నాకు తెలుసి అయిపోతది. అనుకుంట గాదా
ఆ హండ్రెడ్ రూపీస్ స్పెండ్ చేస్తే కావాల్సినంత వినచ్చు ఇంట్లో అందరు
హ్
ఇప్పుడు అదే మనీ వేట్టి ఇంట్లా అందరికి తేవాలంటే ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్న దగ్గర వన్ ఫిఫ్టీ అట్లా అయిపోతాయి అదే వన్ ఫిఫ్టీ పెడితే
నచ్చినంత తీనచ్చు. ఆ
ఫ్యామిలీ మొత్తం మంచిగా తినచ్చు. ఎక్కువ ఇంకా ఎక్కువ క్వాంటిటీ వస్తది.
ఆ ఇంకా ఏం సంగతులండి.
మల్లి చేయించినం ఇంకా అంటే మార్నింగ్ నుంచి మీరు అంటే ఏం చేసారు. మీరు
నాకు తెలిసి అలా తెలిసినే ఆల్మోస్ట్ నాకు టెన్ అయింది అండి డాడీ ఏలిపోయాక లేచాను కలియే గాదా అ కొంచెం డ్రెస్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేసం. సార్ నేను మా మమ్మీ చేసివ్వలేదు. ఇవాళ
ఉహ్
తర్వాత కాసేపు రీల్స్ వాచ్ చేసాను. ఇగ కాసేపటి తర్వాత ఆ ఏమంటారు. ఇది పండుమిర్చ్చికి చేయాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నా
వాయిస్ ఇనబాడుతలేదు.
నవమి ప చ్చడు చేసింద అండి. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని జేసుకున్నాం.
ఓకే
తినేసినం మళ్ళీ ఇక పడుకున్నాం ఇగ పెదగా చేసింది ఏం లేదో
ఉహుం డెంట్ సారు
అ
ఏకాసు
విన్నపడట్లేదండి నీ వాయిస్ నాకు
ఏం పర్ వదిలేసారు అంటున్నా
పడుమిచ్చి పచ్చడి అని
అంటే పండుమిర్చి ఉంటాయి. అందు రకాలు ఉంటాయా కొన్ని లడ్డుగా ఉంటాయి. కొన్ని సన్నవి ఉంటాయి.
లడ్డు లడ్డు లడ్డువి
లడ్డువా
హుమ్ కొంచెం మరి క్యాప్సికం టైప్ కాదు. అలాని మిర్చి టైప్ కాదు.
ఆ కొంచింగా కొంచెం చూసి తెలుసు తెలుసు
హ
మొలుస్తాయ్ అండి మీడియం లో ఉంటాయి
ఆ మీడియం సైజు మనం మిర్చి బజ్జి వేయడానికి దొరుకుతాయి కదా దానికన్నా కొంచెం ఫ్యాట్ ఉంటాయి అనమా
అంటే అది తెలుసు తె
అది జసా మడిన ఇక మీ ఇయాల మీ డేస్ మీదే డే ఎలా గడిచిన మీడే ఎలా గడిచిందండి
నా డే అంటే ఇంకా రొటీన్ గా మార్నింగ్ లేసి సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ క అట్లా లేచి మా హస్బెండ్ కి బాక్స్ ప్రిపేర్ చేయాలి లంచ్ బాక్స్ ఇంకా మార్నింగ్ ఆయన లేచి రెడీ అయ్యే వరకు ఆయనకి మిల్క్ ఏమన్నా స్నాక్స్ లాంటివి చేసి పెట్టడం బాక్స్ లోకి ఏ మా ఆయన వెళ్ళిపోయాక సెవెన్ సెవెన్ థర్టీ వరకు వెళ్ళిపోయాక మా పాపలు లేస్తది ఆమెకు బ్రేక్ఫాస్ట్ ఆమెకు బ్రేక్ఫాస్ట్ ప్రిపర్ చేసిన తర్వాత స్నాక్స్ పెట్టాలి ఆమెకు కూడా ఆ ఆమెను లేపి ఫేస్ వాష్ చేయించి రెడీ చేసి బ్రేక్ ఫస్ట్ పెట్టి ఇలా స్నాక్స్ బాక్స్ పెట్టి స్కూల్ కి పంపించే వరకు నైన్ అవుతుంది గట్ల నైన్ నైన్ నుంచి ఇంకా అన్ని పనులు ఉండిపోతాయింటే ఇగ ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ డ్జెస్ స్టవ్ కిచెన్ ప్లాట్టవ్ అంతా క్లీనింగ్ చేసుకొని తర్వాత స్నానం చేసి కుకింగ్ మళ్ళా మా పాప మధ్యాహ్నం వచ్చే వరకు ఆమెకు కుకింగ్ చేయాలి మళ్ళా ఆల్మోస్ట్ లెవెన్ టువెల్వ్ ఆ టైం అయితది నాకు రెస్ట్ దోరికే వరకు టువెల్వ్ వరకు అట్లా కూర్చోగానే మళ్ళీ మా పాప వచ్చేస్తది రాగానే ఆమె ఫ్రెష్ అప్ చేయించి తినబెట్టి
ఇగ స్ సరిపోయేటట్టు ఉంది కదా
ఇకాంతే ఇగ
పొద్దున లేశిన కనించేలి ఇగ పరుగేత్తడమేనా
డైలీ ఇదే రొటిన్ ఇగ అ అలా కూర్చున్నాం వర్క్ అయిపోఇంది ఇట్లా కూర్చున్నా మా పాప ఆడుకుంటుంది అరే అండి
సరే అండి